హలో హలో హాయ్ అండి వినిపిస్తుందా ఏంటండి బాగున్నారా ఉమ్ బాగున్నామండి ఈ మధ్య కాలే చేయడం లేదు ఫుల్ బిజీ అయిప్
ఉమ్ బిజ్ జీ యేయ్యానండి ఇగో అందరూ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా టూర్లు వెళ్ళాల్ అంటున్నారు ఆ ప్లానింగ్ లో ఉన్నామ్
అవునా ఇక్కడికో అవున్ అండి మేము అదే ప్లానింగ్ లోనే ఉన్నాము ఎగ్ జామ్స్ ఇంగ నెక్స్ట్ మంత్ అయిపోతాయి కదా సో ఇంగ టూర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము
ఇప్పుడైతేనే వెళ్ళగలుగుతాం తర్వాత ఇంకా హీట్ పెరుగుతుంది కదా
అవును అవునండి ఉ ఉ ఉ మీరు అండి ఎక్కడి కెళ్తున్నారు ప్లానింగ్ ప్లానింగ్ ఏంటి
ఇది లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్ అండమాన్నట్టు బావుంది అని అన్నారు
ఏంటండి
అండమాన్ అండమాన్ ఐలాండ్ బాగుంది మేము వాళ్ళు వెళ్ళారన్నమాట ట పిక్స్ కూడా పెట్టారు వాళ్ళు అయితే అది బావుంది సరే ఒక వారం రోజులు ప్లాన్ చేసేసి ఎది వస్తే వీరా కూడా డిఫరెంట్ ప్లేస్ కి తీసుకెల్లినట్టుంటుంది కదా కాని అనిపించింది
ఓకే ఓకే అండి
ఇంక అలానే అనుకుంటున్నార్ ది ఇ అక్కడ రిసార్ట్ ఉంటుంది ఇక అక్కడ మన ఏమి ఇ చేసేది ఏమి ఉండదు
అవును అవును మేము కేరళ తమిళనాడు ట్రిప్కి వెళ్దాము అనుకుంటున్నామండి
ఉ
ఒక టెన్ డేస్ అదే వన్ వీక్ టెన్ డేస్ అలా చూ స్తము పోయేద్దాము అని అనుకుంటున్నాం
అదే అయి కాదు పర్ఫెక్ట్ గా అనుకోలేదు మీరు అది నాకు అంటే కొంచెం ఆ ఆలోచిస్తాను అనమాట ఏది బాగుంటుంది దగ్గరికి వెళ్తే ఇదే బాగుంటదా ఆట వెళ్తే బాం అలా
ఓకే ఓకే మేమైతే ఫిక్స్ అయిపోయినాము ఇంకా పాండిచ్చరి ఇక్కడంతా ఉంది కదా
ఆ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అవునా అవునవునండి
సో సైడ్ అంతా వెళ్దాము ఇంకా కేరళ వచ్చి త్రివేంద్రం త్రిశూర్ ఇలా గురువాయురు ఉంది కదా టెంపుల్లో క్రిష్నుడ్ టెంపుల్ ఉంది ఆల్రెడీ లాస్ట్ టైమ్ కేరళకి వెళ్లోసి ఓచ్చాము త్రిశూర్ కిను తర్వాత ఆ త్రివేంద్రము ఇలా అంతా వెళ్ళొసి వొచ్ చ్చాము ఇంకొకసారి అందుర్ రిలేటివ్స్ అందరూ వెళ్తున్నాము
మ్మ్ బాంటది కదా వాళ్ అందరు వెళ్తే అది ఇంకా వే ఇంకా బాంటది ఫన్గాను ఉంటది కొంచం సెక్యూరిట్ టీ గూడ ఉంటది మన్
అవును హా అవును అవును సో అందుకీ ఇంగ అందురుము ఇంగ వాళ్ళ కోసము మే వాళ్ళు చూల్లేద్ దో సో ఇంగ వాళ్ళ కోసం ఇంగోసారి వెళ్ళొద్దాము అని కుంటున్నాం లాస్ట్ టైమ్ గుడ అంతా నాగ్ గుడ సరిగ్ గ్ దర్శనం జరగ్లేదు
ఊన అంటే మేము లాస్ట్ ఇయర్ కాక్ కా అంతక్ బిఫోర్ ఇయర్ ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్ గా కేరళ వెళ్దాము అని కాకపోతే ఇగ సన్ డంగా ప్లాన్ అప్సెట్ అయిపెయింది ఏదో సంథింగ్ ఆ ఇంట్లో అంత హెల్త్ బాగాలే ఫా ఇంకా అన్ని క్యాన్స్ సిల్ జేసి తమ్ముని మాట ఇంక పిల్లల్లు అప్ ఇప్పుడు అన్నారు ఎళ్దామ్ అన్నారు కదా ఎళ్దామ్ అన్నారు గా ఎళ్ళడం అంటే ఈజీ గాదు కదా
అవును అవును బావుంటుందండి అక్కడ మీరు ఒకసారి వెళ్ళి చూడండి
ఊ వెళ్ళాలండి చాలా ఆ చాలా బావుంటది అవును ఊ అంటే నేను వెళ్యాను చిన్న నేను వెళ్యాను కేర్ళా ఇవన్నీ నీన్ తిరిగాను కానీ పిల్లల్కి చూపియాల్ కళ్యాణ అనుకున్నాం అనుకున్నం గాని తే ఆగిపేంది అన్మాట ప్ల్యాన్
ఓకే ఓకే అదే ఇంకోసారి వెళ్ళిరాండి కేరళాలొచ్ చాలా బాగుంది రాజిమాల టెంపుల్ చాలా ఉన్నాయి
చాలా మార్పులు కూడా ఇంకా చాలా జరిగాయి అస అప్పటికి ఇప్పటిక చాలా డెవలప్మెంట్స్ జరిగాయి
హ్మ్ టెంపుల్స్ కూడా బాగున్నాయి చాలా అసలు కానీ అక్కడ చాలా చాలా డిఫరెంట్ బట్ ఇంకొకటి ఏమన్ టే ఆ అక్కడ ట్రిప్ కి వెళ్తే చాలా సాటిస్ఫాక్షన్ మన్స్ అంత ఫ్రీగా ఉంటది సో ఎ ఎక్కువ ఎంజాయ్ చేసిన కూడా ఉంటది కేరళ ట్రిప్ అంటే ఎందుకంటే మే లాస్ట్ టైమ్ వెళ్ళొచ్చాం కదా సో చాలా ఎంజాయ్ చేసి శాం మేము అసలుకి బోటింగ్ కానీ అసలుకు చాలా బలే ఉన్నింది అక్కడ
అవునండి అక్కడ మొత్తం అవే కదా ఎక్కువగా మనకి మొత్తం వంటలు కూడా కొకనట్ ఇవి
ఆ కానీ ఫుడ్ అంత సాటిస్ఫాక్షన్ లేదండి అక్కడ రైస్ వచ్చేసి అదేమో రైస్ అంటారు కదా పెద్దగా గా సబ్బియం లాగ ఉన్ తరన్మాట రా రైస్ చేసి ఆ రైస్ పేరు నాక్ తెలీదు సోప రైస్ మనం తినలేమండి మనకి ఇక్కడ మన రైస్ తిని అలవాటు టు కదా సో అక్కడ రైస్ మనం తిన్ లేము కానీ అది చాలా హెల్తీ ప్రోటీన్స్ ఉంటది
అవునండి
సో కానీ మేమైతే ఎక్కువ ఆ రె రెస్టారెంట్ లోనూ ఇట్లా హోటల్స్ లో రోటీస్ పన్నీర్ ఇట్లా తిన్నాం మేము
అదే రెండంటే మనకి అవునవును అవును మనకి ఇవి అలువాట్లే తినలేంగ ఆ అందులో హ్మ్ ఇగ నాలుగు రోజుల కోసం మళ్ళీ వెళ్ళి ఇంకొక కాపోతే రెసిపీ అసలు ఒకసారి చూడడం అయితే మంచిది అది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుంటే అది గుడా బానే ఉంటది
హ్మ్ హ్మ్ అల్లా అల్లా సో బాగుంటుంది ట్రై చేయండి కేరళ ట్రిప్ చాలా బాగుంటది
అదే అంటే నేనేన్ చిన్నప్పుడు వెళ్ళినప్పు ఇప్పుడు ఏంటంటే అన్ని ఫటాఫట్ వెళ్ళిపోయవనమాట కేరళ తమిళనాడు కర్ణాటక ఇలా మొ త్తం వెలామన్మాట కింద ఇది ఏంటి వివేకానంద స్వామి టెంపుల్ దాకా వెళ్ ప్పేయమామ్ ఒకేసారి ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ ప్లాన్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం ఇంక అంత మొత్తం చుట్టేసాం అనమాట అంతా
మ్ హూ ఒక్
కో అసల్ నాకు నాకేమో ఎక్కువగా చింతనం నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక చిన్న డ్రీమ్ అనమాట జమ్మూ కాశ్మీర్ వెళ్లాలని బాగా ఇంట్రెస్ట్
అవునండి అక్కడ భలే ఉంటా అక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ అంతా బాగుంటది కానీ కేర్ఫుల్ గా మ మంచి టైమ్ లో వెళ్ళాలి ఈ మంచు లేనప్పుడు వానల కాలం కాకోకుండా ఇలా సమ్మర్ టైం వెళ్ళాలి
అవును ఎప్పుడు వెళినా కొంచెం మనం లో అది న్యూస్ అన్ని అప్డేట్ తెలుసుకొని వెళ్ళాలేండి అది కూడా ఇటు సైడ్ అంటే కొంచెం. మనం అనుకున్న ఉండది కదా అందుకని
అవును అవును
కానీ ఏరియా ఎంత బాగుంట దొ అంత డిస్టబెన్స్ కూడా అలాగే ఉంటాయి.
ఆ ఆ అవును అదేమో కరెక్టే అండి. కానీ మనము కేర్ఫుల్ గా ఉండాలి కదా.
ఉమ్ మనము కే మనం కేర్ఫుల్ గా ఉన్న ఆ ఏరియా కొంచం. ఇది మన చేతిలో ఉండేది కాదు కదా.
అవును అవును అవును అవును లాస్ట్ టైమ్ కొంచెం ఇది జరిగింది. కదా అక్కడ
జస్ట్ చూడడానికి వెళ్లిన వాళ్ళ పరిస్థితి. ల
అవును ఉమ్ ఉమ్
కాకపోతే ఇది అన్ని జరగక ముందు. చిన్నప్పుడు ఈ యంత మనకు తెలిదు కదా. అ అప్పటి నుంచి ఉన్న డ్రీమ్ అనమాట. జమ్ము వెళ్ళాలి అనేది.
ఓకే ఓకే నాకేం లేదు అండి. ద్వారకా బృందావనం చూడాలి. ఉమ్ ఇలా నా డ్రీమ్ సో అది చూచేస్తే. అంటే ఇంగా ఆల్మోస్ట్ ఒక ఆ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అన్ని టెంపుల్స్ చూ చూసేసాను ఆ ఇంగా మైన్ అంటే ఇంకా ఢిల్లీ సైడ్ ఆ పూరి జగన్నాథ్ తర్వాత ద్వారకా బృందావన్ ఇలా నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము.
ఉహు
అక్కడ చూడు చూసి రావాలి. అనిది ఉమ్మ్
అయితే మీరు కృష్ణ భక్తులు అన్నమాట.
హ్మ్ హ్
ఉం నాకేమో అలా కాదుగాని చిన్నప్పటి నుంచి కూడా ఇదో డ్రీమ్ ఉండే అట్లనే ఎందుకో ఉండిపోయింది అది ఉమ్ జమ్మూ కాశ్మీర్ అంటే ఇగ చాలా ఒక ఇంట్రెస్టెడ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన ఏరియా
ఓకే నాకి చూడాలని ఇష్టము ప్లస్ ఆ
అది సౌత్ తిరగాలని అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది నాకు నార్త్ఏ వెళ్లాలని ఉండేది అది కూడా జమ్మూ కాశ్మీరే వెళ్లాలని ఉండే ది బాగా కాపోతే ఎందుకో ఇగ అలా వెళ్ళలేదు ఇగ అంతే తర్వాత ఎప్పుటికై నాకు కుదురుతదేమో వెళ్లేే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను
హ్మ్ ఓ వెళ్ళాలండి ఇప్పుడు కేరళ టూ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం కదా కేరళకిను ఆ తమిళనాడుకి ఇక్కడ వెళ్లేేసి వచ్చాక మళ్ళీ నిదానంగా ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ లో అన్నా లేకపోతే ఈ ఇయర్ ఎండ్ లో అన్నా అట్లా ట్రై చెయాలి ఇయర్ ఎండ్ లో వెళ్తేనే బాగుంటది
అవునవును
అలా అండి ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి ఆ లేదు పోహా చేశానండి పిల్లలు కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటారు హ్మ్ పోహ అంటే ఇది మరమరాలు తుడుచేస్
తెలుసు తెలుసు అండి అహ్
టుకులు కన్నా నాకు ఇది చాలా ఇష్టం అనమాట
హ్ హు ఓకే
మీరేం చేశారండి
నేను ఈరోజు ఒకటేసారి రైస్ ఉన్నూ మరి వంకాయ కర్రీ చేసేసానండి
ఉహు అది వంట చేసేసానులేండి క్యారేజ్ కని చెప్పి చెప్పేసి అలా చేశాను అది కాకుండా టిఫిన్ కోసం ఏమో ఈ రాజ్ చేసేసాను ఇది కూడా
ఓకే ఓ అందు కూ ఇందా లోబో డ్యూటీకి వెళ్ళాలి నేను కూడా
హ
సో అందుకు ఒకే సారి చేసాను నైట్ క వచ్చే లోపలికి లేట్ అయిపోతుందిస
అవునవును ఒక్కొక్కసారి నిజమేనండి ఇంకా అయినా డ్యూటీ చేసి వచ్చాల్సి పినట్ అవుతుంది కదా
అవును అవును అవును అందుక ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పేసి ఫస్ట్ నా డ్యూటీ నేను వచ్చేస్తానే ఇంకా ఏం లే తినేసి పనుకోనిద్దాం అనిపిచ్చేస్తుది
అ
అడి ఓకే ఎండి
ఇంకేం లేదండి ఏముంటుంది ఇక ఈ ట్రిప్ గురించి ఆలోచిస్తున్నా పిల్లలు కూడా హాలిడేస్ ఇస్తున్నారు వాళ్ళు ఫస్ట్ నుంచేక మనం అసలు ఇంక చెప్పలేదు వాళ్ళకి చెప్తే మాత్రం ఇంక అసలు నన్ను డైలీ ఇక ప వదుం ఇక నైడ్ పడుకునే వరకు అదే వషం క్క
ఓకే ఓకే
బుక్ చేసారా ఎప్పుడు వెళ్తాము ఎలా వెళ్తాము
ఆ
ఇంకా ఈ క్వశ్చన్స్ తోట మనం అయిపోతాం అందుకే ఏం చెప్పలేదు కాకపోతే మైండ్ లో ఉంది వాళ్ళు మామూలుగా ఇ హాలిడేస్ అంటే లాస్ట్ టైమ్ అదే డేబి అంత తక్ ముందు
ఓకే ఓకే అండి అే ఒక నిమిషం అండి కాల్ వస్తుంది నాకు కాల్ చేస్తాను
ఆ ఓకేనండి ఉయండి
ఓకే బాయ్ అండి